హలో
హలో
వినిపిస్తుందా?
ఆ వినిపిస్తాంది చెప్పండి.
ఆహా. ఏం చేస్తున్నారు?
నేను ఏం చేయలేదు. ఇప్పుడే తిని వాకింగ్ చేస్తా ఉన్నాను.
అవునా. ఏం తిన్నారు?
గుడ్డుపుల్స్
అవునా, నేన్ చికెన్ తిన్నాను.
మీకు ఈ రోజు చికెన్ చేస్తారా?
అవునండి. మీకు గుడ్డు ఎలా చేయడం తెలుసా?
తెలిదండి.
నేను చెప్పనా.
చెప్పు
ఫస్ట్ ఫస్ట్ ఎగ్స్ తెచ్చుకోవాల మనము.
ఎక్కడ నుంచి.
అంగట్లో నుంచి గుడ్లు కొనకచ్చుకోవాలండి.
అ ఓకే
కొనుకచ్చుకున్న తర్వాత దానికి మసాలా మ సాలా జస్ట్ ఆమ్లెట్ కావాలా నీకు, కూర కావాల్లా.
మీకి మీకేమొచ్చో అది చెప్పండి.
ఇప్పుడు మీరు ఏం తిన్నరు?
గుడ్డు పులుసు.
ఆ పులుసా ఇప్పుడు పులుసు ఎట్ట పెట్టాలంటే ఇప్పుడు దానికి మసాలా తయారు చేసుకోవల మనము. ఇప్పుడు ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు టమోటాలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవల్లా.
హ్
తర్వాతకి దా నికి ముందు కోతిమీర, అల్లము, ఎర్రగడ్డ ఆ
కోతిమీరా
కొత్తిమీర.
మాకు కోతిమీర అంటే ఎంటో తెలియదండి.
ఆ కొత్తిమీర, ఎర్రగడ్డ, అల్లము ఇంకా కొబ్బెర తెల్లవాయిల్లు అవన్నీ మిక్సీకేయాల్లా టమోటా వేసుకుంటే వేసుకోవచ్చు. ఆ అవన్ని మి క్సికేశినాక ఆ పే అది వచ్చిన పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాల్లా. కిమనం ముందు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు, పచ్చిమిర కాయలు ఇవి టమోటాలు అవన్నీ నూనె వేసి ఫస్ టు తరువాత గింజెలు వెయ్యాల్లా దాని తర్వాత ఆ జీలకర్ర వెయ్యాల్లా. దాని తర్వాత తరువాత గిం జలన్నీ వేసేశినాక ఈ ఎర్రగడ్డలు యేంచాల్లా బాగా. ఎయించిన తర్వాత మళ్ళి పచ్చిమిరకాయలు ఎయ్యళ్ళా.
హ్
అవి ఎయించిన తర్వాత టమోటాలు వేయల్లా.
అవును
కున్నాక బాగా కొంచెం అవి, బాగా దూరమా దూర ఏగినాక
ఇలా వేగిన తరువాత
ఆ దోరగా ఏగిన తర్వాత, ఈ మసాలా కలపల్ల దాంట్లో
ఉమ్
ఆ ముందు మనం తయారు చేసుకొని పెట్టుకునే మసాలా కలపల్లా, దాంట్లో మళ్ళీ ఉప్ వేసుకోవల్ల, పసుపేసుకోవల్ల ఇంకా కొంచెం కారము కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అన్ని వేసుకోవల్ల, కలుపుకోవల్ల బాగా.
ఓకే
దీనికన్నిటికి ముందు మనము ఆ గుడ్లు తెచ్చినట్టు ఉడకబెట్టునిండల్లా ఉప్పు ఏసుకొని.
ఆ ముందు చెప్పాల అది.
ఆ అది మర్చిపోయినానండి, గుడ్ జు ఉడకబెట్టుకోనండి అలా ఉ ఉడకబెట్టి అవి దాన్ని బుప్పులన్నీ తీసేయల్లా, తీసేసిన తర్వా మనం కట్ చేసుకొని పక్కన వేరే పెనంలో కట్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం కొంచెం అట్లే ఏసి కొంచెం నూనెలో వేయించుకోవచ్చు, కట్ చేసి లైక్ అలా లేక్పోతే అట్నే గుడ్డు గుడ్డు అట్లే ఈ మసాలా వేసేసి కొంచెపు ఉడకనించాక నీళ్ళలు పోసి, ఇంక ఉడకనించినాక ఒక ఐదు నిమిషాలు, ఇంకా దించేసి అన్నం పెట్టుకొని తినేయళ్లా.
అంతే అండి ఆ
పే
ఆపు మీరు చాలా వంట మనిషి లాగే ఉన్నారే.
అవునా, నన్ను అందరు అలాగే అంటుంటారండి.
వంట మనిషనా.
కాదు వంటలు బాగా చేస్తాను అని, చికెన్ గుడ అంతే చికెన్ ఏంలా, ఈ గుడ్ల ప్లేస్ లో చికెన్ ఎసేయల్లా.
చికెన్ కూడా ముందు ఉడకబెట్టుకోవాలా?
ఆహ ఆహ
మీ వోళ్లు సేమ్ ఉన్నారు.
అంటే చికెను జస్ట్ ఏయించి పెట్టుకోల్ల పక్కన ఉప్పు కారం వేసి.
ఉమ్
ఆ ఏయించిన చికెన్ తింటే ఉంటాది ఉప్పు కారం వేసినది, అయినా కొంతమందికి అర్థం కాదు అండి చికెన్ బాధ, వాళ్ళు ఎప్పుడు మేకల్లాగా
సేమ్ మేకల్లాగ
గడ్డి తింట ఉంటారు.
గడ్డి కాదది వెజిటేరియన్ అంటారు. వాళ్ళకున్న తెలివి గుడ మీకు రాదు, ఉండదు.
ఆహా అలా చేసుకోవల్ల, ఇంకా అది మర్
ఎట్లా చేసుకోవాలా ఏం చేసుకోవాలా
అంతా ఏమి లేదండి
ఉ
ఉత్త గుడ్డు ఎట్లా చేస్తామో ఆ గుడ్డు ప్లేస్ లో ఈ చికెన్ ఏమంటే గుడ్డు ఉడకబెట్టి కల్ల కానీ ఇది మాత్రం ఏంచాల ఉప్పుకారం వేసి
ఊ
ఆ మసాలాలో ఈ చికెన్ వేసేసి కలిదిపల్లా కొంచెం బాగా మళ్ళీ గుడ్డు అంతగా ఉడికితే మసాలా ఉడికితే చాలు గుడ్డు కర్రీ కి
ఆ
ఈ చికెన్ కి చికెన్ బాగా ఉడకల్ల లేకపోతే పళ్లు లేని వాళ్ళు తినలేరు ఆ
పళ్ళు ఉన్నవాళ్లే తింటారా
ఆ తింటారు ఏమంటే బాగా ఉడకాల ఇంకా మటన్ అంటావా మటన్ అయితే నాకు రాదండి అన్ని కలిపి మి మిక్సీకే కుక్కర్ కె వెయ్యాలో ఏమో
చికెన్ కూడా కొంతమంది కుక్కర్ లో చేస్తారు
అన్నం కూడా చేస్తారండి కుక్కర్ లో
పప్పు కూడా వేసుకోవచ్చండి
అవును అవునండి మీకు పప్పు చేయడం వచ్చా
మాకు తిండమే వచ్చు చేయడం రాదు
నా కొచ్చు నా వచ్చు నేను నేర్పిస్తాను అనండి ఇంటి పోయినాకా మీ అమ్మకి లక్షణంగా చేసి పెట్టండి ఎప్పుడు అమ్మ చేస్తే తిన్నాం కాదండి
ఏంది పప్పు ఏనా అదే ఎంత వెయ్యాలో రాక మిక్సీలో వేయడమే చెప్పా
అది అది అప్పుడు చిన్నప్పుడు అలా చేస్తాన్నారండి
ఓ ఎవరు
పూర్వకాలం అలాగే చేస్తున్నారంట
అవునా మీ ఊర్లో అట్లేన చేసేది
మా ఊర్లో అట్లా చేరు మా ఇంట్లో ఒకటి మా ఇంట్లో ఒకటి నేను ఒకటి అట్ల చేస్తా అవును పప్పు ఎలా చేయాలంటే ఫస్ట్ బ్యాలు టమోటాలు ఎరగడలు పచ్చిమిరకాయ నీకు ఏ పప్పు కాళ్ళ ఏ
మెంతిపప్పు
ఒకే మెంతీ పప్పు మెంతీపప్పు రాదే అన్ని అవేలేగాని
మెంతి పప్పు మెంతులంటే ఎంటో తెలుసా ఫస్ట్
పప్పు కూడా ఇష్టం చాలా
ఓహో చాలా
ఉ చాలా మెంతిపప్పు ఉంటాది అబ్బా గట్టి గా ఉండాల మళ్ళీ నీళ్ళు నీళ్ళు ఉంటే నాకు ఇష్టం ఉండదు ఆ మెంతిపప్పులో మళ్ళీ పచ్చిమిరపకాయలు మెంతాకు పెట్టి పచ్చిమరకలు చేస్తారు చూడు అది అసలు నచ్చదు
ఆ ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది
ఆ బావుంటది
ఉమ్
ఏది ఆకు పెట్టినా మెంతులు వేసినా గానీ ఒట్టి మిరకాయలు ఎస్తే బావుంటది
హ్మ్ నీకు సెలవులు లేవా ఇంటికి పోయేకి సెలవులు లేవా మీకు
శుక్లవారము శనివారము ఆదివారం ఉన్నాయంట నేను రేపు ఆ మూడున్నర నుంచి బస్ ఎక్కుతానండి మళ్ళీ నైట్ అయితే కష్టము నకి కీ లాస్ట్ బస్సు ఎనిమిదినరకే
మ్
పోయిన సారి చాలా లేట్ అయిపోయిన ఇంటికి పోయే లోపల అందుకు అవునండి మీకు ఒకటి చెప్ ఆ చెప్పినా కదా స్టార్ ఫ్రూట్ తిన్నానని
య హు
ఆ పప్పు చేయ్ స్టార్ అంటే లైక్ స్టార్లాగుంటంది
అందుకని స్టార్ ఫ్రూటా అది
ఆ పప్పు ఎలా చేయాలంటే అవి బ్యాళ్ళు ఆ ఒట్టి మిరకాయలు ఎర్రగడ్డలు టమోటా పచ్ ఆ కారం ఉప్పు ధనియాల పొడి
తెలిద్
ఆ పసుపు అన్ని వేసి నీళ్ళు వేసి ఇప్పుడు ఎంత మందికి చెయ్యాల ఒక ఐదుగురుకి చెయ్యాలనుకో నాలుగు గ్లాసులు నీళ్లు బోత్తే సరిపోతది ఆ ప పప్పురసం చేయాలంటే నాలుగు గ్లాసులు నీళ్లు జస్ట్ పప్పు చేయ్యాలంటే మూడు గ్లాసులు నీళ్ళు బోసి కుక్కర్ పెట్టి ఒక ఐదు విజిల్లు వచ్చినాక ఎనపాల ఎనిపేసి తిరువాత బెట్టేయ్యాలండి అయి
ఏ ఏ ఏలాంత ఎన్పుతారు మీరు
పప్పు గుత్తితో లేకపోతే లేకపోతే ఇంకో పని కూడా చేయచ్చు అంటే ఎనిపేయ్ ప్రాసెస్ లేకొకున్న మెత్తగా ఉడకబెట్టేసి జస్ట్ ఆ గెంటెతోనే ఇలా అంటేనే మెత్తగా అయిపోయెలగ ఉడకబెట్టేది
హ్మ్
మ్ అట్లైనా చెయ్యొచ్చు ఇప్పుడు పప్పుగుత్తులు ఎవరు వాడరు కాబట్టి గెడ్డతేనే అందరు చేస్తఉంటారు అట్లా కానీ మా ఇంట పప్పు గుత్తే వాడతారు
ఎందుకు వెళ్ళరు మా ఊర్లో అందరు పప్పుగుత్తే వాడతరు
ఆ అంటే కొంతమంది యూట్యూబ్లల్లో అలా చూపిస్తంటారు కదండి పప్పు గుత్తి ఏం వాడరు గెంటె తోనే అల అన్నేస్తారు
వాళ్ళు అంటే రిచ్ పీపుల్సు
అవును పప్పు గుత్తి కొనుక్కునే అంత డబ్బులు గూడ లేదు
మా మేమ్ బీదొలం కాబట్టి పప్పు గుర్తుతులు అంటే మళ్ళ వాళ్ళు కింద కూర్చోవాలి కింద కూర్చొని దాన్ని మళ్ళ పట్టుకోవాల పట్టుకొని చేతుల్తో తిప్పాల అంత కష్టం ఎందుకని వాళ్ళు ఉతుక్ ఊ ఆ గ్యాస్ ఎక్కువైనా పర్లేదని అట్లే ఉడకబెడత
మచ్ పాత్ అట కూడా తెచ్చుకోవాల కానీ అట్లే ఉడికిబెట్టే టేస్ట్ కన్నా పప్పుగుత్తితో రామే టేస్టే బాగుంటది
ఊ
అది రాదండి నాకైతే కానీ మా ఇంట్లో వాళ్ళు సంగతి గెలి కేక్ కూడా నన్నే పిలుస్తారు పప్పు కుడ్ తెనిపెకి పిలిచర్లే కాళ్ మీన వేసుకుంటానని సంగటి గెలకేది రాదన్న కూడా అదే గెలకమంటారు
నేర్చుకోవల
ఎట్ట నేర్చుకునేదండి ఏవరు తింటారు ఈ కాలం సంగటి తి తింటారన్కో చికెన్లేగ్ చి చికెన్లేగ్ బాగుంటాది సంగటి
మళ్ళీ తింటాను బాగుంటుంది అన్నకన్నా నేర్చుకోవాలి కదా
చేసి పెడితే తినే వాళ్ళమే కానీ
ఆ ఇ ఇందకా ఎవరో ఏమన్నారు మీ అమ్ అమ్మొళ్ల ఇంటికాడ చేస్త పెడితే తినేది కాదు నేర్చుకోవాల అని కూడా అనేది లేదు అన్ని కత్తులే ఆ ఎస్ చ